హలో వినిపిస్తుందమ్మ
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా వినిపిస్తుంది నా వాయిస్ ఒకే ఏలా ఉన్నారు
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
నేనా అండి ప్రజెంట్ నేను ఖాళీగానే ఉన్నాను డైరి కె లుతున్నానండి పాలు తెచుకొందాం అని ఇంకేం మరి తిన్నా తిన్నాను మా అత్త వాళ్ళు వస్తారు నైట్ కి వాళ్ళు నైట్ కి వస్తారు వాళ్ళకి మా పాప పుట్టింది నాకు ఒక కూతురు ఉంది నాకి హ్మ్మ్ వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం మరి మరి పో వంట జేయాల
ఆహా ఓకే ఏం వంట చేస్తారు
ఏముంది లెమన్ రైస్ ఏమన్నా కలిపేది ఈజీలేమండి రైస్ అయితే కొంచెం త్వరగా అయిపోతది అంటే మేము పక్కన ఉంటాం మా మేము మా అత్తమ్మ వాళ్ళు మా మరిది మా మరిది గారు ఇంకా మ్యారేజ్ కాలేదు మా మరిది గారికి వాళ్ళు పక్కన ఉంటారు
ఓకే అక్క ఏం వంట చేస్తున్నారు ఈరోజు తిన్నారా మార్నింగ్ ఏం తిన్నారు
మార్నింగా మొటికాయ ఫ్రై
మోటి మోటికాయ ఫ్రై ఆ మోటికాయ ఉంటే
చోలేకాయలు అంటారు
చోలేకాయ ఆ గోర్చక్కడకాయలంటే ఓకే ఒకే
మా సైడు మా మా సైడ్ అయితే ముక్కయలు అంటారు
హలో ముటిక్కయలా
మొటికాయలు
ఆహా హ్మ్మ్ హ్మ్మ్ చిక్కుడుకాయ అవి టే ఇంతకు ముందు గోరుచిక్కుడుకాయ అదంటే అర్థం అవుతుంది హ్మ్మ్ మా సైడ్ అద్దట్లే అంటారు గోరుచిక్కుడు కాయ మీ వాయిస్
అవునా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
వినిపిస్తుంద అమ్మ ఇంకేమో మేమా ఇక్కడ మా మా మామ్మ వాళ్ళ అయితే వే వేరుచనక్కయలు మా అత్త వాళ్ళ సైడ్ అయితే హ్మ్మ్ మా ఏదో ప అనేస్తారు ఇంకా అండి హలో
మీరు ఇక్కడ జర్నీ వెళ్చ్చయరా
జర్నీకి తప్పు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి మా అత్త మా అత్త మా ఊరు రూ మా అమ్మ వాళ్ళూరు మా అత్త వాళ్ళూరు మా అమ్మ వాళ్ళూరు మా అత్త వాళ్ళూరు అంతే ఇంకా వేరే ఎక్కడికి పోను
హ్మ్మ్ ట్రిప్స్ ఏమి వేయరా మీరు
హ్మ్మ్ ట్రిప్స్ ఏమి వెళ్ళం ఎక్కడికి ఎళ్ళాం ఆహా లేదు ఎక్కడికి ఎళ్ళాం
మేము ముందు వీకే వెళ్ళసి వచ్చాం ఇక్కడ ఆంధ్రా సైడ్ ఆ
మేము ఎక్కడికి వెళ్ళాం మాకు ఇల్లంతే ఇల్లు అ ఇం అ ఎప్పుడైనా మా డిస్ట్రిక్ట్ కి వెళ్తుంటాం ఏదో అది గూడ మా పాప పాప ఉంది కాబట్టి ఏదన్నా షాపింగ్ కోసం పోతుంటాం అంతే
ఓహో ఏం షాపింగ్ చేస్తారండి
ఆ షాపింగ్కి వెళ్తుంటాం పాప కోసమే మాకంటూ ఏం కొనము పాప కోసం కోసం కొంటు ఉంటాం
ఓకే
ఓకేమండి
చెప్పం ఎంతరు ఏం తెరిదు రోజి
ఈ రోజు సాంబార్ రైస్ పెట్టి మా మామారుది అ కరిసని ఆట్లే భెటీటి తకుడా పర్లా పోతున్నా మ తర్వాత మీక్కడ క్యారీ తీసుకొని వె
ఆఓ మాసైడ్ ఎక్కువ పంత అంటే మా అమ్మమ్ వారికి ఎ ఫ్రూట్స్ ఎక్కువ ఉంది మ్యాంగోస్ తోట ఇట్లా ఉంటాయి కదా మామిడి తోట
ఆహా
అది కూడా అంత ఇయర్లీ వన్ టైమ్ అవిే బాగా కండిస్త మామి మీ వయిస్ మళ్ళీ బ్రేక్ అవుతు హలో
మేమ్మ వాళ్ళకి ఆ వినిపిస్తుంది మామిడి తోటి ఉంద
ఆ మామిడితోరుసాదు అవునువును
ఆగానే నింటార
అవునవును బట్ నేను ఇక్కడ వేరే సైడ్ ఉంది పోయి చాలా తక్కువ
ఆ ఇప్పుడు వర్షం వచ్చింది కదా పురుగులు పెతే కూడా ఇది రీసెంట్ పళు ఫ్రూట్ంద ఫ్రూట్స్ కట్టాయండి ఆడా కా
ఆ అక్కడికి వెళ్ళాలమ్న్నా ఇంక వన్ డే పడుతుంది మాకు ట్రావెల్ చేయడాయాంక్ అంత పసనే మటుమే ఇంలో ఫ్రిజ్ లో ఉండడం తెస్తుకున్నాం
ఆ వినిపిస్తుంది ఇద్దే అన్నారు నాకు వినిపిచి
ఇక్కడ వన్ డే వినిపిస్తుందా
అనిపిస్తుంది
వెళ్ళడానికి వన్ డే టూ డేస్ పడు వన్ డే అంత వన్ డే పడుతుంది డైలో అయితే ఇంకా ఎక్కువ అందుకోసం అని వెళ్ళడం లేదు దొరికే వన్ డే టూ డే రేస్ ఆ రెస్ట్ దొరకదు కదా వన్ డే జర్నీకి పోతుంది ఇంకా వన్ డే లో ఉండి రావడానికన్నా
అందరుూ ఏమంటారంటే మీరు జాబ్ చేసుకు స్ క మీ మీరు మీ విలేజ్ కి దగ్గరే అంటుంట
దగ్గరే దగ్గరే అంటారు బట్ మేముంట న్నది ట్రావెలింగ్ వన్ డే పడుతున్నాం టూ డేస్ లీవ్ ఉంటే వన్ డే ట్రావెలింగ్ే పడుతుంది ఇంకా వన్ డే ట్రావెలింగ్ అవుతే మళ్ళీ వన్ డే కి మళ్ళీ నేను తిరిగి రాలేన అందుకోసం లాంగ్ లీవ్ తీసుకుొని వెళ్తాను
ఆహ
హ్మ్
హ్మ్ హ్మ్
తక్కువ వెళ్లడం అందుకోసమనే స మ్యాంగోస్ కూడా ఏమంటా
పంపించరా మీ మీ అమ్మ వాళ్ళు బాక్స్లో
ఆ లేదు లేదంటే ఎవరనా ఇంటికేళ్తే తీసుకోని వస్తారు ఫ్రెండ్స్ అలా వెళ్ళాలి కదా మొన్న ఒక్కసారి టూ టైమ్స్ పంపించారు అ నేనొక ఆ నేను ఒక్కసారి వెళ్ళినానం
ఉమ్ హ్, ఉమ్ హు హ్మ్ ఇంకేమండి మీరు ఇంక్ ఆ కుకింగ్ బా జేస్త పర్లేదు
ఏదైనా ఒక్కటే వంట చెప్పగలరా
వంట హ్మ్ ఎక్కువ అంటే పప్పే చేస్తన్నామా నేను చికెన్ ను మాయనక్ చికెనెక్కువ ఇష్టమ, చికెన్ జేస్తుంటా పప్పు జేస్తుంటా మీకి హాస్టల్లో ఏమేం పెడుతుంటరుమా
మాకి వీక్లీ టూ టైమ్స్ చికెన్ పెడతారు, టూ టైమ్స్ ఎగ్ అదే వీక్లీ టూ టైమ్స్ చికెన్ పెడతారు, టూ టైమ్స్ ఎగ్గు
నార్మలే టిఫిన్స్ అన్ని పెడుతుంటరు
ఆ ఆ ఇపుడు సీజన్ మంచిది కదా కొదా చికెన్ ఎక్కువ తింటారా మీరు?
హలో అ చికెన్ చికెన్ బాగా ఇష్టం ఆఆ
ఆహా
తింటూ ఉంటాం చికను అంటే వెజిటబుల్స్ పప్పు లన్
ఆఆ వెజిటేబుల్స్ ఏమేం పండిస్తరు మీరు వినిపిస్తుందా?
వెజిటబుల్స్
మి వాయిస్ నాకేం వినిపించట్ లేదు బ్రేక్ అవుతుంది కొద్దిగ నెట్వర్క్ ఉన్న ప్లేస్ కొచ్చి మాట్లాడవా
హలో
ఉందా
ఆ
నాకు వినిపిస్తుంది
అదే ఒక్కొక్కసారీ మనకి యాప్ లోనూ సరిగ్గ వినిపి వినిపిచ్చదు
ఆహా వాయిస్ ఇష్యూ ఉంటది లేదా ఎక్కడన్న బ్రేక్ అవుతూ ఉన్ ఒక్క ప్లేస్ లో ఉండి నిలబడితే బాగున్ మనం ఇంక నార్మల్గ వర్క్ చేసుకుంటూ మాట్లాడుతుంటాం గదా కోదిగ్ కష్టం
ఉమ్ మది నెస్టు ఇష్షూ ఇంట్లో హౌస్ లో నుంచి మాట్లాడతన్ గద్
ఆహా అవునా
పో
ఈవనింగ్ టైం గదాసలు
హలో
ఈవినింగ్ టైం కదా, మీకు వర్క్ ఎక్కువుందా
ఏంటమ్మా
ఈవినింగ్ టైం కదా, వర్క్ ఎక్కువ ఉందా అని అడుగుతు
అవును ఈవినింగదా నేను అత్త వాళ్ళింట్లో ఉమ్ అత్త మా అత్త వాళ్ళు లేేరు ఇప్పుడోస్తరా ఇక్కడ వర్ క్ చేసేయాలి మళ్ళక్కడ జేయాలి మళ్ సెవెన్ వరకు ఫుల్ బిజీగుంటా ఇప్పుడు మళ్ళీ సెవెన్ నాకు కాద్ హ్మ్ సెవెన్ వరకు ఫుల్ ఉమ్ సెవెన్ పైన ఫ్రీనే సెవెన్ నుంచి ఇగ టెన్ టెన్ వరకు కూడా ఇంకేం వర్క్ ఉండదు ఇంక
ఆహా ఆ టైమ్ లో ఫ్రీగా ఉంది
ఆటెంటు అదిగాక నేను మామలుగా కూడా ఫ్రీగా ఉండి మా పాప ఉంటదిగాట్టి ఇప్పుడు టూ డేస్ మా పాప లేదు కాబట్టి టైం లో వర్క్ కంప్లీట్ చేసుకుందామని చేసుకుంటున్నా అంతే తను మామూలు ఉంటే తను నాకు సెల్ ఇవ్వదు నాకు అసలు ఇది వర్క్ ఇచ్చి నాకీ దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవు సారీ టేన్ డేస్ అవుతు ఓ ఆ టైమ్ లో ఇ ఇంగ మా పాప లేదుగా కోటి ప్రీగ ఉన్న
ఆ ఆహాా
ఇకా మలడు కొన్ని కొన్నిసాల అనుకో అలా వచ్చేస్తున్నాయండి కదా
ఆహా
ఆహా ఇంకా జస్ట్ ఇంకొక జస్ట్ ఇంకొక ట్వం
ఆ మీరు ఇక్కడ
హలో ఎందమ్మా ఆ ఎందమ్మా
వినిపిస్త
ఆ వినిపిస్తుందమ్మా
మీ పాప మీ పాప అక్కడ వర్క్ అంటే ఏ క్లాసు
ఇంకా నర్సీ
ఆ
అంటే తను కొంచెం లేట్ గా పుట్టింది మాకు మ్యారేజ్ అయినా సెవెన్ ఇయర్స్
హ్మ్ ఓకే ఓకే
ఆ ఇప్పుడు మాకు మ్యారేజ్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది
ఆహా
హ్మ్ సరే మరి టైం అయ్యింది చూడు
ఆ ఓకే
తేన్చ్ ఓకే బాయ్